హలో
హలో హలో
ఆ ఏంజే హలో
ఆ దివ్య ఎంజేస్తున్నావ్ ఏం జేస్తాలే ఫార్మల్గా అక్కడ ఇక్కడ తిరుగుతున్న ఏం జేస్తాలే నార్మల్గా కాడి కడ తిరుగుతున్న నువ్వు నువ్వేం జేస్తున్నావ్ నువ్వేం జేస్తున్నావ్ తిన్లే తిన్లే తినాలి నువ్వు తిన్నావా
ఆ తిన్న నువ్వే ఎందుకు తిన్లేవ్ మార్నింగ్ మార్నింగ్ నుంచి తిన్లేవా?
తిన్లే మార్ర్నింగ్ తీ చాయ్ దాగిన బ్రెడ్ తి న్నా చాయ్ లకి అ తేగా ఏదో సౌండ్ వస్తుంది వెహికల్ ది కొంచ్చమ్
ఆ చెప్పు ఇంకా ఏం ఉమ్ అయిపోయింద నీ వర్కు మరి
అయిపోలే ఇంక ఈ కాల్స్ లెఫ్ట్ ఉన్నయ్ హలో ఇంకా త్రీ కాల్స్ ఉన్నాయి చేసేటివి హలో ఆ
ఆ చెప్పు వింపిస్తలే
ఆ ఇప్పుడు వినిపిస్తుంది.
ఇంకా త్రీ కాల్స్ ఉన్నాయ్
ఆ త్రీ కాల్స్ ఉన్నాయ్ నీవేన్ని ఉన్నాయ్?
నావి ఇంకా నైన్ కాల్స్ ఉన్నాయ్.
ఓకే నైన్ కాల్సా మరి ఎవరోవరిని కాంటాక్ట్ అయినావు మరి?
ఉఊ మా ఫ్రెండ్స్ నైనా, మా సిస్టర్స్ నైనా ఇంకా కావాలే
అదే వల్లడికి ఈలూ ఏడుకు పోయిన తిన్నావా ఆఫీస్ కెళ్ళావా?
ఆ పోలేను ఈరోజు ఆఫీస్ కి
ఉహు మీ తీల్ ఏం అనడా అమర్
రేపు పక్క దిడుతున్నాను నాకి హలో
ఆహా ఏ అంటే ఇప్పుడు ఆయననే కదా క కాల్ జేసే వద్దు అన్నది హలో
కరెక్టే ఆయన నేను ఆయనకు కాల్ జేయలేను గదా.
అంటే వేరే సారికి జేస్తనే చెప్తా అన్నా అన్నాడు గదా ఇప్పుడు వేరే సార్ కి జేప్తే ఆయన జేప్పినట్టే గదా.
చెప్పినట్టే కరెక్టే కానీ అడ నేను మాట ఇచ్చినా గదా వస్తా అని.
అరే
అట్లా
ఉన్నాయితీ అవ్ అయితుంటాయి అవి
అన్నీ అయితుంటాయి గానీ అడ అన్నీ ఆ టి పట్టీంచుకోరు కూడు గదా హలో
ఆ టీయస్ అన్నాప్పట్లే ఉంటద్ ఉండదులే హలో టియాల్స్ అన్నప్పుడు అట్లా ఉంటాది ఇంకుందా వాయిస్ హలో
ది వినిపిస్తుంది కానీ నువ్వే మాట్లాడతా
మాట్లాడుతున్నా హలో హలో ఇప్పుడు వినిపిస్తుందా? హలో
ఇనిపిస్తుంది గనీ నా వాయిస్ ఎనిపిస్తలే నీకు నా వాయిస్ ఇనిపిస్తాలే
ఇనిపిస్తుంది నీ వాయిస్ గూడా నేను మాట్లాడుత తుంటే నీకినిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. హలో ఇగ ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తలేవు గదా అ నీ వయిస్ ఇంపేస్ ది కానీ నేను మాట్లాడినప్పుడు గంటకి ప్లై సున్నవు అత అందజేప్పేసి ఇనిపిస్తు వినిపిస్తాలేదా, అని అడుగుతున్నా.
వినిపిస్తుంది నీ వాయిస్ నా వాయిస్ వినిపిస్తలేదా అంటున్నా?
నీ వాయిస్ కూడా క్లారిటీ గానే ఉంది. నేను మాట్లాడినప్పుడు ను ఒక ఫైవ్ సెకండ్స్ ఆగి రిప్లై ఇస్తున్నాం. స్పీడ్ గ ఇస్తవు గదా వినిపిస్తుందా, ఇనిపస్తలేదా అని
అ సిగ్నల్స్ లేవు ఇక్కడ అందుకే స్లోగా వస్తున్నయ్
అరే కొంచెం సిగ్నల్స్ ఉన్న ప్లేస్లకి రామ రి ఉం చెప్ ఎవరికో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినవ్ అన్నావుగా మరి
ఆ అ పోయినా గౌతమ్ అవును పోయినా
సరే ఎన్ని గంట్లక్వొయి ఎన్నిగంట్లకొచ్చవ్? ఆ ఏ టైంకు వోయి ఏ టైంకొచ్చినవ్?
మార్నింగ్ నైన్ క్వొనా అహ టెన్ క్వొనా ఆ టెన్ క్వొయి వన్ థర్టీ కల్లా వచ్చేసిన
అంటాల ఇలాల మమ్మీ డాడీ వాళ్ళ అన్న ఎక్కడ్వోరు మరి
వా అంటే పనికి పోయిరంట వాళ్ళమ్మ అప్పుడే వచ్చింది చికెన్ తెచ్చింది ఆ బాసన్ దోముకుట్ ట్ట కూసుందింట్లా
అరే మళ్ళ చికెన్ నిన్ననే తింటి స్వామి షాప్ కి పోయిన
ఏంలే నా ముంగన్నే వడ్డీది పిల్ల కూర
ఆహా తిన్నార మరి ఉహు నిన్ను తినుమన్లేదా
తినుమన్నది గౌతమ్ గాని గొ తిను అన్నది బట్ ఛార్జింగ్ లేద్ ఫోన్లా అందుకే
ఉహు మల్ల చార్జర్ అమ్మే దగ్గరనే తీస్కున్నాన్నవ్ గా
తీస్కున్న కాని ఛార్జింగ్ స్లో గెక్కుతుంది ఎక్కలేదు ఛార్జింగ్
ఉహు ఇప్పుడుందా మళ్ళ ఛార్జింగ్ ఫోన్ల
టన్నే ఉంది అప్పనుంచి
నాది కూడా సేమ్ అస్సలు ఛార్జింగెక్తలేదు మార్నింగ్ నిం చి వాన వడ్తుంది సరి వన గాదు కరెంటే లేదెల్సా ఇక్కడ అమ్మా టార్చర్ అస్సల్ ట్ వట్టించ్కోరే ఇప్పుడుంది ఉహు ఉందిప్పుడు ఎవ్వరూ వట్టించ్కోర్ కరెంట్ లేకపోతే పిచ్చిలేస్సది
ఆలక్కేంది పికర్ మరి వాళ్ళక్వీలుంటే ఆ
మరెట్లా చేషిర్ నిన్న ఉగాది ఉగాది ఎట్లాజేషిర్ నిన్న
కేనా ఏమో ఆఫీస్ కి పోయినా నాకు దెల్వది
మాఫీస్లెట్లా చేషిరు అంటే మీ పచ్చడి చేషిర్రా ఇన్పిస్సుంద్ పచ్చడి చేషిర్రా పచ్చడి చేషిర్రా
ఆ చేేషిర్రు
ఆ నువ్వు చేష్నవా మల పచ్చడి ఇంకా వేరే వాళ్ళెవరన్న పార్టిసిపేట్ జీషిరాల్లా
కాదు నా వాయిస్ ఇన్పిస్సలేదా
ఇన్పిస్సుంది క్లియర్ గా నేను మాట్లాడ్తుంటే నువ్ మెల్లగ రిప్లై ఇస్సున్నవ్ హలో నా వాయిస్ ఇన్పిస్సలేదా నీకు ఇన్పిస్సుంది నేను మాట్లాడ్తే మరి నా మాటలకి నువ్వు మెల్లగెందుకు ఆన్సరిస్తున్నవ్
నెన్ మెల్లగేమిస్తలేను గట్టిగనే ఇస్సున్నా
అహహా అట్లగ కాదు నేనిప్పుడు మాట్లాడ్నంక త్రీ సెకండ్స్ ఆగి నువ్వు మాట్లాడ్తున్నవ్
అదీ అట్లొస్సుంది వాయిస్ నాది ఎందుక్ హలో
ఆహ చెప్పేమో అంటున్నవ్ అది అట్లొస్సుంది అని
సిగ్నల్స్ ఉంటలెవేమో ఎంజెయాలే సిగ్నల్స్ ఏ వేమో
నాక్ తె అదే మార్నింగ్ నుంచి వెదర్ కదా అట్లు ఉంది కదా అందుకే అసలు సిగ్నల్స్ ఉంటలే కల్స్ కనెక్ట్ అయితలేవు
ఉమ్
మార్నింగ్ నేను గుడా మా ఏమంటారు నీక చేసినా మా చెల్లెలికి చేసినా ఫోన్ రింగ్ ఐతుంది రింగ్ అయిన సెకండ్ కే కట్ అయితుంది ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్కి చేసినా మనీ అవసరం ఉండే అని ఎంత మందికి చేసినా ఇట్లా సెకండ్స్ స్లా కట్ అయిపోతుంది మళ్ళా వాళ్ళకు వాట్సాప్ కాల్ చేసిన ఇగ సిగ్నల్స్ లేక మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అప్పుడు వచ్చింది అనమాట కాల్స్ ఉ
నా కూడా ఉం ఉ నెట్ ఆస్తుంది కానీ సిగ్నల్సే వస్తలేవ్
ఊహు అయితే నెట్ ప్రాబ్లమ్ నెట్ అంటే ఇప్పుడు సిగ్నల్స్ ఉంటెనే కదా నెట్ వచ్చి చేది
మాల్ నెట్ అస్తుంది కానీ స్లోగా అస్తుంది
స్లోగొస్తుందా ఆహా సేమ్ అంటే నాది నక్ నెట్ ప్రాబ్లం ఏం లేదు సి వాయిస్ అనేది క్లారిటీగా వస్తలేదు ఎందుకొ
ఇప్పుడు నాది వస్తులేద క్లారిటీగా
ఆ ఇప్పుడొస్తుంది గానీ ఇంతకు ముందుకు
ఊహూ
ఊమ్
డే పేమన్ రేపు ఏమంటడో ఏమో మ టీయల్ నాకు అదే భయంమవుతుంది
ఏ మనడు తీయి ఇగ ఏం అంటరు టెన్షన్ ఉహు ఇగ రేపు ఒక్క రోజు పడు ఏం జేస్తావ్ మరి
మ్ ఆయన మాటలు నువ్వు పడితే నీకు తెలుస్తది
అవును కరెక్టే ఇప్పుడు ఎవ్వరైనా సరే ఏ ప ఏమంటారు అనుభవించేటోళ్ళకే తెలుస్తది
ఉ
మ్ రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు పోతావ్ మరి
రేప్ జల్దే పోవాలే అనా లేటు పోతున్నా అని ఒక్కటే గలుగుతాడు ముందే
ఉ నైన్ లోప్ ఎళ్ళిపోతవా
నైన్ లోపు ఉండాలాడా కరెక్ట్
లేేకపోతే తిడుతడుగా మల్ల
ఆ ఆ నైన్ నైన్ కన్నా ముందే ఉండి ఆఫీస్ లో కుసోవాలి సో అప్పుడు నా వర్క్ నేను చేసుకుంటే ఉండాలి
అప్పుడు సైలెంట్ గా ఉంటాడు ఇగ ఈ రోజు దబ్బున వచ్చింది దివ్య ఏమనడు దివ్య నని
అట్లే ఏమి ఉండడు వచ్చి క్లాస్ విక్తడు అయినా సరే
నే రక్మయినా కూడా తిడతడ
అట్ల అయినా తిడతాడు ఇట్ల అయినా తిడతాడు కానీ తి తిట్టడం మాత్రం పక్
మన్డేటారీ నక్ తెలిసి నేను తిట్టకపోతే అయినాక్ పొదువు వేటట్లేదు
అయినాక్ పోదా అసల్కి
మంచై ఆయననేగా
ఇగ మళ్ళి పని చెప్పినప్పుడు కరెక్ట్ చేస్తె ఎవ్వడైన మెచ్చుకుంటాడు చేయక్పోతే నచ్చదు ఉ కోపం రాదెవ్వరికైన
మ అంటే ఇప్పుడు నువ్వు మంచిజెయ్యవా పని
ఈరోజు పనిచ్చిండొక పని నేను జెయ్యలేను రేపొచ్చి నన్ను తిట్టడా
తిడ్తడు తిడ్తడు ఎవ్వరైనా తిడ్తరు ఆయననే కాదు
మార ఒక పని ఇచ్చినప్పుడు నువ్వు సక్కగా చేయవు ఏం జెయ్యవు ఇప్పుడు వేరే వాడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏమన్కుంటరు అని మస్తు తిడ్తడు
అంటే ఇప్పుడు నువ్వు జెయాల్సిన వర్క్ వేరే డిపార్ట్మెంట్ ఆమె వేస్తుందా ఇప్పుడు అంటే వా మరి ఇప్పుడు వాళ్ళగ్గూడ వర్కు ఉం టదిగా
వాళ్ళకు వర్క్ ఏం లేదు ఎక్కువ లోడ్ ఏం లే తక్కువ ఉందని చేస్తుంది
ఆహా ఇం ఒకవేళ వాళ్ళక్వర్కుంటే ఎక్కువ
ఏముండదు నిన్న వర్క్ లేదు ఈరోజు కూడా వ చెప్పింది నిన్నే వర్కేముండదు నాకు రేపు వన్స్
ఆహా అట్లైతే బెటరే పటు ఇంగా నీకు క్లియర్ అయిపోతది నీ టాస్క్ మొత్తం
క్లియరైనా తిడ్తడు దీపి దీపికా
ఇంగేం జేస్తవ్ మరి గా పడాలే నీకు వడాలని ఉందీ రోజు రేపు పడ్తది ఇగా
ఛ జాంగిర్ సారీక్కి దెల్సే నా కదే భయమైత ఏడదిడ్తడో ఏడతీసేస్తాడు
ఏంగాదు పటూ ఏం టెన్షన్ వడకి ఇగ టెన్షన్ వెట్కోని తినడం గినడం మానేయకూ
నేనెందుకు మాదేస్తా నాకేమోచ్చిం
ఏమో మళ్ళా నువ్వు టెన్షన్ వడ్తుంటె అట్లే అనిపిస్తుంది
ఏంలే గాన్కోసం అన్నం మానేస్తాన్ నేను
ఆ మరి
భమైతది రేపు పోవాలంటేయ్ ఏమన్నాం మేమడ్గ ఇగ
ఉహు ఏం గాద్ పట్ ఫాస్ట్కకెళ్ళిపో దబ్బునెళ్ళిపోయి నీ వర్క్ నువ్వు చేస్కో ఓ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే ఏం చేస్తావ్ మా
రోజుకదే పని జేస్తా మరి
ఏంలే చ్ కావును ప్పేయ్యాల్లే ఇగ సరే మలా రేప్ జీస్తకాని మళ్ళ ఫోన్
ఆ సరే
కట్ చేస్తవా కట్ జెయ్యలా
కట్ జెస్తా
హ్మ్ సరే బాయ్
హ్మ్